హాయ్ హలో
ఏం చేస్తున్నావ్
ఏం చేయాలే నువ్వేం చేస్తున్నావ్
ఎండలా
రోజు అదే పని చేస్తావా
ఆ అవును
హ్మ్
తిన్నావా
హ తిన్నాను నువ్వు తిన్నావా
హ తిన్నాను
తినుంటావు లే పొద్దున్నుంచి ఏం తినలే కదా ఫుల్లుగా తినుంటావ్
తిన్నా మూడు చపాతి తెచ్చుకున్నా రెండు దిన్నా
హ్మ్ అయ్యో ఏ ఒకటే పాపం చేసిన ఫుడ అలా వేస్ట్ చేయకూడతాన్ కామన్ సెన్స్ లేదా
నచ్చలే నాకు నచ్చకపోతే నేను తిన్నను
ఏం చేయలేదు ఖాళీగా ఉన్నా
తిన్నావా
ఆ తిన్న ఇ
నేన్ చెప్పాగా బయట తిరుగుతా ఉన్నం
ఇ చరలా అ ప పెనికికి తక
ఆ సరే సరే ఎందుకు కోప్పడుతున్నావ్
కోపడలే జస్ట్ టాకింగ్ లేదు లేదు ఏ నీకు మన్ ట్ల నువ్వు బాగుంటావవు కదా నాకేమన్నా మెంట్లాని ఒకసారి అంటావా
అరే నాకేన్న మెంట్ల
పూనా
మాకిందాకా రెయిన్బో కనిపించింది
అంటే అలా కాదు ఏడుస్తూ అనవ
నాను ఇప్పుడు రాదు అది ఒక సిచ్యువేషన్ అనే వసది కాని సరే నేను చెప్పేది విను ఫ్రెండ్ మాకు రెయిన్బో కనిపించింది ఇందాక
పెడతావా ఒ మై గాడ్ అవున వస్తద ఏంటి
ఏంటి
బాంద రైన్ బో
పెద్దది తెలుసా అసలు ఒక సెమీ సర్కిల్ లాగ వచ్చింది
రెయిన్బో బ
బాగుంది స్టోరీ పెట్టా చుల్లేదా స్టోరీ పెట్టా కదా చుల్లేదా ఏంటి హలో
టూర్ లేదు హలో
ఆ చెప్పు
ఏం చేస్తావు మాట్లాడుతుంటే వినిపకోకుండా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి నాకు వినిపించలే వాయిస్ సరిగా
ఓకే
ఏం చేస్తన్నావు
అవునా సరే సరే
ఇంకేంటి ఏంటన్న వర్క్ చేస్తన్నావా ఏంటి ఏమైనా వ చేస్తన్నావ ఏంటి
అలా ఖళీగా ఉన్నా
అవునా ఆ చెప్పు నే చెప్పా కదా బయట తిరుగుతా ఉన్నా అ ఊ
నువ్వు చేసిన
బయట తిరుగుతు ఉన్నా చేసేదేం లా ఉ హలో హలో నిప్పు సరిగా రావట్ల
నైట్ ఎవర్తో తిరుగుతున్నావు బోన్ చేసేసావా వెరీ గుడ్ అది మా
అ మరే తినాలిగా
ఉ తినల్లే ఎవరిదైనా దంటునాడు నువ్వే తినట్లే
నేను తింటున్నా నేను బాగా తింటా ఏంటి
వెరీ గుడ్ అలాగే
ఆ ఓకే
చింటవ తెస్ నాకు
వాయిస్ కట్ అవుతుందేంటి మీకున్నాయా మీకున్నాయా అవునా ఏంటి పడుకోలేదా ఇంకా?
టు టైమ్ ఎంత? ఆయన ఇప్పుడు పడుకునే సర్ చల్ లేట్ అయిపోద్ది. ఆ టైంకి నువ్వు చాలా పడుకు కొన్ నిద్రపోతా కూడా
అవునా ఏం చేస్తుంటవ్ అప్పుడు దాకా?
ను బయట ఉన్న అన్నావ్, రూమ్ ట అర్ధరాతిర్
నేనా నేనా నేను హలో విన్పిచట్లేదా ఏంటి? హలో విన్పిచట్లేదా ఏంటి? ఆ చె
కే ఇన్పి స్తుంది నిక్ ఇన్పిచట్లేదా? నీక్ సి పుర్ హలో